ఆ సిస్ ఆ వినిపిస్తుందారా
ఉ వినిపిస్తుంది ఏం చేస్తుండవ్
ఏం లేదు
తిన్నారా
ఇవాళ తినరా ఫాస్టింగ్
అవునా హా ఏం చేశారు మర కుకింగ్
కుకింగ్ ఏం చేయాలె చెయ్యాలి పప్పు
పప్పు వండుతరా
కొంచం అయినంక చెత్త
అవునా స్కూల్కి
ఓల ఓల ఇంటి దగ్గర్నే ఉంది.
అవునా
బయటిప్ ఫీవర్ వచ్చిందని వాళ్ళన్ పంపించలే
ఎట్లుంది మరి ఇప్పుడు ఫీవర్ తగ్గిందా
ఆ తగ్గింది.
ఇంకా మరి పని అంతా అయిపోయిందా.
అయిపోనే రా ఉన్నది మెల్లగా చేసుకుందాం వంట చేయలె ఇంకా
హ్ హ్ పప్పు కర్రీ చేస్తాన్ది రా ఎట్లా చేస్తారు మీరు పప్పు
కంది పప్పూ
ప్రాసెస్ చెప్పండి ఒకసారి
ఆ కంది పప్పు ఉడకపెడ్తారు మెత్తగా ఉడికినంక పప్పు రుబ్బేది ఉంటదిగా దాన్ తోని రబ్బీ కొంచెం టమాట్లేసి పసుపు, కారం, ఉప్పు, చింత పులుసు పోతే కతం పోపు వేసుడే ఇగ
అవునా
మ్
ఇంకా మరి ఇంకెవరికైనా కాల్ చేసి మాట్లాడారా
ఇవాళ నయితే ఇగో ఇప్పుడే ఫోన్ ముట్టుకున్నాను. ఫోన్ ముట్టుకున్నా నువ్వు మెసేజ్ చేసినవ్
అవునా నాది గుడ ఇప్పుడే వర్క్ కంప్లీట్ అయింది కాల్ చేద్దాంమని
ఆ ఆ ఎన్నైపోయినయి.
ఆ సిక్స్ వరకు చేసినా
నేను ఇంకా ట్వల్ చేయాలే నేను
అవునా
ఆ
ఆహ
నువ్ ఏం వంట చేసినవ్ మరి ఇవాళ
నేను ఇవాళ ఓన్లీ టమాటా వండినా
తిన్నవా మరి
మి తిన్న.
ఇంకా
ఇంకా మీ సార్ ఎల్లారా
ఆ ఎళ్ళిండు మధ్యాహ్నం వస్తాడు లంచ్ ఆయన వచ్చే వరకు నేన్ ప్రిపేర్ చేస్తా టెన్ థర్టీ అయితంది గద
టెన్ థర్టీ అవుతుంది
మా బాబు నెత్తుకున్న వాని కొంచెం పడుకున్నంక కర్రీ యేస్త
అవునా
ఊమ్
ఇంక మోనే
ఇంక చెప్పాలే నువ్వే ఇంకా ఎవరన్నా ఎవరన్నా ఫ్రెండ్స్ అయిలా
ఇంకా ఎవ్వరు లేరు నేమో నా టూ మెంబర్స్కి యేస్నా మీకు యేస్నా కానీ కా యాప్ లో ఉన్న వారికి కొంతమందికి చేషి మాట్లాడుతున్నా.
ఆహ
ఊమ్ నార్మల్గానే
టాడి తలుపు తీ పో లైన్లో ఉండు ఒక నిమిషం
ఆ ఓకే
తావ్ తావ్ ద ఇప్పుడు ఇక్కడిది కూడా దీసుకున్నావు, మజా డబ్బ కాడిది తాలం మీద వెట్టింది గూడ దీష్ణనా మీద మీద వెట్టింది మొన్న. అట్లన్ లైన్లుండే కాల్ కజేయకు అ న కాల్ లేద్ హలో
ఆ చెప్పండి సిస్టర్
లైన్లనొ తనే ఎడ్స్తడు ఏడవని
ఊమ్
శైని లైన్లో ఉండురా టెన్ మినట్స్ మళనే పూర్తిగా కాల్ వేస్ట్ అయితది.
ఊరు కాలు మాట్లాడకపోయినా గానీ కాలు వేస్ట్ అయిపోద్ది
ఆహ అవునా
ఆ కాలు మాట్లాడాలి
హలో చెప్పురా
ఊ ఇంకా
ఇంకా
ఏమైంది ఎందు కేడుస్తున్నడు మీ బాబు
మా బాబు బయటకి ఓదమని ఏడుస్తండు గానీ మకు వెక్లుంది అటో
ఆహా ఓకే దానికోసం బయటికి వెళ్తా నేను ఇప్పుడు
ఊ రాయ్ ఏబిస్ సి లు రాయ్ ఇంకా
ఉ మీ పాప్ పాప వాళ్ళ స్కూల్లో ప్రోగ్రామ్స్ జరుగుతాయా చిన్న పిల్లలకి
అ ఆమె ఇప్పుడు నర్సరీ నే రా
అదే నర్సరీ వాళ్ళకి స్కూల్ల్లో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ పెడుతారు కదా ఫెస్టివల్స్ అప్పుడు ఏదో ఒకటి
ఆ మొత్తం స్కూల్ అంతా పెడతారు
ఓకే అట్లనా ఆహా
వీళ్ళు చెయ్యరు కాని పెద్ద ఎక్కేవాళ్ళు మొ నిన్ననే వీళ్ళని టెంపుల్ కి తీసుకెళ్లిండ్రు
అవునా ఎక్కడి కీ
ఏమో ఆమె ప్లేస్ చెప్త లేదు కదా పాప
మల్ల చిన్నపిల్లవాళ్ళని కూడా తీసుకెళ్తారా
ఆ నర్సరి ఎల్కేజీ యూకేజీ వాళ్ళందరినీ
ఇట్లా మనీ ఇవ్వాలనా నార్మల్గా వాళ్ళే తీసుకెళ్తార ఊరికే
మనం ఆల్రెడీ మనీ ఫీ చేసినాం కదా మళ్ళీ మనీ ఇచ్చుడు అవసరం లేదు
ఇయర్లీ వన్స్ అట్లా తీసుకెళ్తారా స్కూల్ పిల్లలని
నన షాప్ కస్ కొతు తటుపో చెప్పు రా
ఈ సౌ ఇయర్లీ ఒకసారి తీసుకెళ్తార అక్క టూర్స్ కి
ఏమో రమ్మ పాపని రీసెంట్ గనే జాయిన్ చేపిచ్చిన ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అయితాంది
ఉ హూ అవునా
అం నాకు తెల్వదే
ఉహ
అ అ ఆ ఇంకా
ఇంకా చెప్పాలి సిస్టర్.
ఆ ఇంక ఏముంది ప్లీజ్ ను పనంత అయిపోయిందా
నా పని కంప్లీట్ అయంది.
ఉ బట్టలు మరి డైలీ రోజీ రోజే విప్పుతావా నువ్వు. వారనికి ఒకసారి, వీక్లీగా, త్రీ డేస్ క ఒకసార
ఆ డే బై డే పిండుత నేను బట్టలు వాట్ చేస్తా అట్నే
ఆహా హ్యాండ్ తోటేనా
అవును
అ
ఇంకా మీకుంద పని చేసేది
ఒక పాప్పా అలెట్ పయింది వెట్నా
ఆ
ఇ అద ఉడుకుతా ఉంటది నేను ఫోన్ మాట్లాడుకుంటుంటా.
ఆఓహ ఇంకెవరికైనా కాల్ చేసి మాట్లాడారు మీరు ఎవరి కొత్త వాళ్ళకి.
చేయలేరా చేస్త నేను ఇప్పుడు ఇవ్వాలని అయితే నీరే ఫస్ట్ కల్ని చెప్తున్నార.
ఆ నిన్నయిత్లా అం
నిన్న నితో మాట్లాడింది ఇంకా మాట్లాడతావారా అంటే ఇక నన్న ఫుల్ ని వ చిందిని ఆటలను వాడుతుందిగా తల వచ్చినట్టుయింది కాల్స్. శర్మోవని
ఓహో
ఫోన్ జతేనే ఇరిటేషన్ వత్తాంది గా
హు హు అవును ఆహా
ఏం వర్కు ఏమవని అమ్మ
ఓ స
వేరే ఇలా సెల్ఫ్గాఉన్న వారికి ఇస్తే అయిపో వారికి ఇచ్చిది. బందయతా ని వార స
అవునా
మీకు ఏమైనా ఇబ్బంది లేదా
మీ కాల్స్ మాట్లాడడం అంటే కొంచెం ఇబ్బంది
ఆ ఇంకా మరి
ఇంకా ఆమె లేదు వేరే వాళ్ళకి కాల్ చేసేయాలి ఎవరికైనా ఒకరికి.
హ్ మ్
అత్త వాళ్ళ చటి మ మాట్లాడాలి ఏదో ఒక టాపిక్ మీద
హ్ ఇది ఇగ సెకండ్స్ అయిపోయింది. నువ్వు రేటింగ్ ఇవ్వు నేను ఒకసారి కాల్ చేస్తా
ఆ ఏంటి
ఇ నీ టైం ఇగ అయిపోయింది ఇగ నేను కాల్ చేస్తా ను లిఫ్ట్ చేయి అంటున్న.
ఆహ మీరు మాట్లాడతారా
ఆ నేన్ మాట్లాడ్త ఇగ నీ టెన్ మినిట్స్ అయింది ఇగ ఫైవ్ సెకెండ్స్ అయింది ఫో
హ్ సరే ఫ్రీగా అయిత చేయండి తర్వాత
ఇప్పుడు మాట్లాడవా నువ్వు జస్ట్ హలో ఆ వు అను నేనే మాట్లాడతా
ఆ మాట్లాడతా అంటున్న నాద్ అయిపోయిన తర్వాత
ఐపోయింది రా ఆల్రెడీ టైమింగ్ ఆ